హలో ఆ ఏం లేదు ఖాళీగా గూర్చున్న బయట
అవున
ఉమ్ ఆఫ్టనూన్‌ తిన్న
ఏం జేస్తున్నవు ఇప్పుడు జాబ ఇంట్లనేనా
ఇంట్లోనే నెక్స్ట్ మంత్ ఇంటర్న్‌షిప్ ఉంది. దానికి బోయేది ఉంది
సెటిల్ ఆ మమ్మీ
ఆ ఆ బాగున్నారు అందరూ బాగున్నారు.
ఏం సంగతి ఈ మధ్య ఫోన్ గూడ చేత్తలేవు
ఏం వర్క్ చేస్తాలేను. ఇంట్లో ఉండి ఉండి మా వాళ్లు ఏం చేయకు, ఉండు ఉండు అంటారు. పిచ్చిలేస్తుంది ఇంట్లో ఉండి
పిచ్చిలేస్తాంద
ఉమ్ చేసినా అప్డేట్ టు అయిన గానీ వేరే టాస్క్ ఏం రావట్లేదు. కింద లొకేషన్ ఆన్ చేయి అని వస్తు చిన్న
ఉమ్ అయితే ఇప్పుడు మనం ఇంతకు ముందు పంపించిన గదా తానే ఎవో పని చేయు అది దాంట్లో ఏంటి నేము డేట్ టు బా ఏం బర్డే డేట్ ఆవన్నీ అయి అవన్నీ ఓకే చేసేయి నేను ఒక నెంబర్ పంపిస్తా ఆ దానికె పంపించ్చేయి. టాస్క్ వయ్ పోయింది. నెక్స్ట్ టాక్స్ రాలెద్ సర్ అని చెప్పేసి
కింద లాస్ట్ లో నంబర్ అని ఉంది. ఆ నంబర్ ని నంబర్ కు పెట్టాల
నా వోద్దు నీది నీది పెట్టాలె ఎందుకనంటే అంటే నీది సబ్మిట్ అవుతది కదా ఆ తనకు ఎల్పోతది మల్ల లాస్ట్ కి నేను నార్మల్ కాల్ చేసి చెప్తా ఈ కాల్లో చెప్పకూడదు. అ
ఒకె ఒకే
సరెనా ఎ ఏ టాస్కొస్తదంటే ఆ ఇదే టాస్క్ సేమ్ ఇదే వస్తది
ఒకె ఓకె
మ్
తిన్నవ ఎంజేస్తున్నవ్
తిన్న అమ్మ వాళ్ళ ఇంటికొచ్చిన
అవునా ఎలా ఉందాంటీ
ఆ
అమ్మెలా ఉందంటునా
ఉమ్ బాగున్నాయ్ మొన్నటిద ఎవరుండె ఒక నాలు గైదు రోజులుండి పొ పోదామని జెప్పేసొచ్చిన అన్నయ్య ఏమో ఇగ మ్యారేజ్ కు పోయిండు హైదరాబాద్ కి
ఓహొహో
ఉమ్ వచ్చినాయేపు ఎంత రేపు
ఉమ్ అవునవునుంది
ఉమ్ నువ్వెళ్ళాలిగ
ఉమ్
ఉమ్ రావచ్చుగ మరి మంచుసాలకి ఒకసారి
మంచురాళ్ళన్నావ్ మంచురాళ్ళెక్కడ
మన్షువల్ వొచ్చేసి రెడ్డి కాల్ని
రెడ్డి కాల్నీయా ఏమో అంటె అప్పుడప్పుడొస్తుంది షాపింగ్ కాని మొన్న గూడొచ్చి నుండలు వస్తే చెప్తా ఉమ్
ఇగ మొన్న లక్ష్మి పెళ్ళి ఉండే గదా పోయినావా
అహ లేదు నేను ఎవరి పెళ్ళిల్లకు పోలేదు అందరి పెండ్లు చూసినా విజయ్ అవును ఫుల్ల్ మంది పోయిండ్రు అక్కడక్కడనే అహా
టూ త్రీ డేస్ బ్యాక్ ఏమో కాల్ చేసి ఇండె వస్తరా రండీ అనింటే పిల్లలున్నారు ఎ ఇక్కడికి రావాలి
అల్లది కదా
ఆవును ఈ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయితే ఏం కాదే ఆ చిన్నోన్ వచేసి వన్ ఇయర్డి నాయి ఇ పెద్దామయితే త్రీ ఇయర్స్ అనుకో ఆమె నడవ గాలుగుతా ఈక చిన్నోం నడవా గాలుగుతడా మళ్ళ నాకి ఇక్కడ నుంచి ఇక్కడ పెద్ద లాంగ్ మార్నింగ్ వెళ్తే మాక్సిమం ఇక ఈవినింగ్ అయితే దా పెళ్ళికి నేను పోవాలంటే
కిరమరి దూరం ఇక్కడ మా దగ్గర నుంచి కూడా అంతే దూరం కదా
అదే అంటున్నా అందుకే ఇక నేనే రాను గాని వెళ్ళండి మీరు అందరు
ఏ అండార్టిక్ అయిపోయింది కదా మాక్సిమం
ఆ అవును
సుమా ఉన్నటుంది అర్చన ఉన్నట్ అర్చన కి పోయినటుం
అర్చన కూడా అయి మొన్న రీసెంట్ గా ఎంగేజ్మెంట్ అయినట్టు గుర్తు
పెళ్లి కూడా అయిన ఉంటుంది ఇన్స్టాలో పోస్ట్ లేదు ఇన్స్టాలో పోస్ట్ న్నాయయితే అంటే పెళ్ళి అని ఏం లేదు వాళ్ళిద్దరు ఉన్నాయి నార్మల్గా
ఆ వాళ్ళ ఇద్దరీ ఓకే వాళ్ళ ఇద్దరు ఎంగేజ్మెంట్ అయిందట ఎంగేజ్మెంట్ అయింద అని తెలుసు ఇంకా మ్యారేజ్ అయినాక ఏ ప్రాత్యక్షిక అయితే ఇప్పుడు జమాల అయిపోయింది
ఏ ప్రత్యూష
ఓ మన క్లాస్ ప్రత్యూష గుర్తులేద
ఉంది కాని ఇక్కడ ఆమె మా సైడ్ ఆ
ఆ ఇక్కడ ఇక్కడ
ఆ అయ్యిందా
అయ్యో ఇప్పుడు అయిపోయింది అని నాకంటే ముందు మ్యారేజ్ అయింది
ఏమో
లే లే అయింది
మధ్యలో ఎప్పుడో కనిపించింది నాకు కానీ ఏం చెప్పలేదు ఇక్కడ స్కూల్ల్లో టీచర్ చేస్తున్నాన్నట్టు అన్నది మరి
లేలేదు మ్యారేజ్ అయి్యంది
అవునను అంటే మా మామ వాళ్ళ కూతుర్లు ఇక్కడ పక్కనే ఒక స్కూల్ ఉంది అక్కడ చేస్తారు అయితే అక్కడనే టీ చెర లెక్క చేస్తున్నా ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకిేమో అన్నట్టు అన్నది మరి మా అమ్మ కూడా అదే చెప్పింది ఆ ఏ ఉ మరామెకి ఇప్పుడైంద
వెళ్ళే ముందే అయింది మేబీ పాపను బాబుది
వచ్చింది ఇంట్లో ఉన్నదట బమన్న జన్నగా బోలేదు
ఆ అది మెసేజ్ పెడితే కూడా రిప్లై లేదు
హమ్ అవంతే మనం పెట్టినప్పుడు చూడాలి మనో మెసేజ్ చేస్తేలేవేంది ఫోన్ చేస్తేలేవంది అని అడుగుతుంది న్న ఆ నన్న ఏడున్నా అన్నదిే లేదు లేదు వరంగల్లో అయిపోయింది అనుకుంటా కానీ ఇప్పుడు ప్రాక్టీస్ నడుస్తుంది
అదా చాతా మ చాతా కావాలా అదా ఏది ట్రైనింగ్ ఏనా ఇంకా జాబ
కో అదే ఇంటర్న్షిప్ టైప్ ఉంటది కదా లాస్ట్ లాస్ట్ ఇయర్ లో ఫైనల్ ఇయర్ లో అదే అదే అ కొంట
హలో పో
ఊఉఉఉఉ రు పాపనా
నా విద్య
అదే అదే
న్న అే పేర్ల వచ్చేసి సనోరిీతా పాపం
ఆ
బాబు పేరు వచ్చేసి శౌర్య వ
ఎననికిమ వర్ధనని తెల్ హిందువు లెక్కేర్లు పెట్టింది క్రిస్టిన్ లెక్క జాన్టి తనా
సెడిటా అలా అయ్య వటిడు నే చేసి శౌర్యవర్ధనని పెట్టినా మళ్ళ అలా అలా పాల
ఆ
పెట్టుకుపో ఎంక చేసింది ఆంట
చిక్కుడుకాయ
కొడతయా చక్గాయనాటా చకుకుగాయా ఇంకేంటి సంగతే మరి మ్యారేజ్ అప్పుడయ
ఇక్కడ ఇకా అదే ఉన్నదా లేదేద
ఏడేం అదే ఉన్నదా డైలీ సంస్ చాల ఉంటవు
ఏం చేసుకుంట కుటంలే
ఎందుకే ఏమడి
ఎడిట్లే అమ్మ అదేం లేదా అమ్మ అంత బాగా వెళ్ళవు నాకు
ఏ ఉంట ఆ మమ్మీ కాాలస్ అంతని
అ లే లేదు వో
నువ్వే చెప్పాలనినేనాాలు
సరే
ఆ సరే అన్నాంటే
ఆ నువ్వ అయితే ఎన్ని ఢీ కోడ్లు వే్య నేను ఏదో మాట్లాడితే నీకేదో అర్థం అవుతుంది
చెల్లేం చేస్తా అండి ఇప్పుడు
ఇద్దరిది బీఎస్సీ అగ్రికల్చర్ అయిపోయింది ఆమె ఎంఎస్సీ ప్రిపేర్ అవుతుంది నే జాబ్ వెతుకుతున్నాను ఆఓ
ఇంకే మరియా అయితే నెక్స్ట్ ఇయర్ నీకు పెళ్ళి
అబ్బా ఎందుక అపేషేకునం పలుకుతాం
సరేలే లవ్ మ్యరేజే
అమ్మా దేవుడా వద్దు నాకేది వద్దు అసలు అదే వద్దు ఆ
ఆ అవునా కావ ఇంటి కొస్తే బాధకం వస్తది. స్నానం చెయ్యాలని అ అది ఏడా పడితే అడా పాడుకుం
ఓయ్ మళ్ళా పెళ్లిగాదు లేదు అనుకున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు అదే ఏమైనా పని ఉండదా స్నానం చేబుద్ది కాదంటవ్
అట్లా గాదు అది నా మల్గా ఇంటికి వచ్చినవనుకో అదే అక్కడ అయితేనా ఆ ఇంటికాడ అయితే వర్క్ మొత్తం వి వర్క్ కంప్లీట్ చేసి తీసుకొని ఆ అన్నయ్యకి టిఫిన్ పెట్టేసి ఆ అన్నయ్యని పంపీ చేసి ఇగా వీల్ అయిపోయిన్నాక వీళ్ళా ను పంప్ పడుకోబెట్టేసి నేను స్నానం ఫ్రెష్ ఫ్రెష్ అయినాక కొంచెం అప్పుడు రిలాక్స్ అయితా అదే ఇక్కడ పండుకొని కాఫీ యో టీ అయి రాకుంటా
ఇంట్లో అంతే ఉంటుందిలే హలో హలో హలో